ఏనా
ఆ తిన్నా అను తిందవా
ఆ కొంచమమ్ మళ మరిలాడావా
ఆ చెప్పు ఎక్కడున్నా
నేను ఇంట్లో ఉన్నాను అయి కడన్నా
నేనా నేను శంషాబాద్కి వచ్చినాను
అవునా ఎందుకు
అంటే ఇక్కడకు డ్రెస్సెస్ షాపింగ్ చేద్దామని వచ్చిన
అవునా ఆహో
తిన్నారా
ఆ తిన్నా తిన్నా మీరు
ఆ తిని వెళ్ళిన మేము షాపింగ్ చేస్తున్నాం
అవునా నీకి ఇష్టమైన పర్సన్ ఎవరు
ఇష్టమైన పర్సనా అంటే అంటే ఎవరు
అంటే పర్సన్ అంటే నీకు ఎవరైనా సరే అదే పీపుల్ అయినా సరే ప్లేస్ అయినా సరే దేవుడయినా సరే ఎవరైనా సరే
ఇష్టమైన ఫేవరెట్ అంటే శివుడే
శివుడా సరే
కు
ఓకే నేను ఒక కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా నీకు
ఆ అడుగు
ఓకే నీకు శివుడు ఎందుకు ఇష్టం అంటే నువ్వు షూ నువ్వు ఎందుకు శివుణ్ణి చూజ్ చేసుకున్నా ఇంతమంది దేవులూరు కదా నీకు శూవుడే ఎందుకు ఇష్టం
అంటే శివుడు అంటేనే ఎక్కువ ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి నా శివుడు అంటే ఇష్టం మా ఇంట్లో అందరు అదే శివుడ్నే జర పూజిస్తారు ఎక్కువ
ఓకే నీకు ఒకవేళ ఏదన్నా ఆపదస్తే నీకు అనిపిస్తదా శివుడు నీకు కాపాడుతాడు అని
అనిపిస్తాది
అవునా
అంటే ఏదో విధంగా బట్ ఏదో విధంగా గానీ హెల్ప్ చేస్తాడు దేవుడు
అవునన్నద ఎప్పుడన్నా రాంగ్ డైరెక్షన్ లో పోతే నీకు హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తాద
ఆ అనిపిస్తాది అనిపిస్తా అంటే అది కూడా ఎప్పుడు అ అంటే నేను చేసిన తర్వాత
అవునా
ఆ తర్వాత చెప్ తర్వాత రిలీజ్ అయ్యి చెప్తారు
అవును
మీ వాష్ బ్రేక్ తుంది
నేను మంచిగానే మాట్లాడుతున్నా కొంచెం మీరు మెల్ల మాట్లాడితే మన వాయిస్ క్లియర్గా ఉంటుందన్నమాట
ఓకే చెప్పండి
మీ స్త్రేన్త్స్ ఏంటి మళ్ళీ
నా స్త్రెంగ్త్ ఆ
అవును
మీద ఏంటిది
మా నా శ్రెంత్ అంటే ఏమి లేదు
నాది ప్రజెంట్ అయితే నాకు కూడా ఏంలేదు
అవునా మన వీక్నెస్ ఉంటాంది
నక్ నస్ మీది
హ నా నువవు అడిగ హోదా నా స్ట్రెంతంతరానే నేను చెప్పన్న నా స్ట్రెంగ్త్ అంటే ఆ నాకు కృష్ణుడు
ఓకే కృష్ణుడు అంటే ఎందుకు ఇస్తాం మీకు
కృష్ణుడు అంటే ఏమో అది ఒక ఎమోషనల్ ఎమోషనల్ ఏమంటారు ఎమోషనల్ అనమాట అది ఒక గాడ్ గాడ్ అంటే అట్లా
అంటే ఎప్పటి నుంచి ఇస్తాం మీకు కృష్ణుడు అంటే
ఆ ఇప్పుడు మన ఇప్పుడు ఎగజాంపుల్ ఆ నువ్వు నువ్వు పుడతావు ఆహా కాదు నీకు సడన్ గా ఫ్రెండ్స్ పరిచయం అవుతారు అయితే నీకు తెల్వకుండానె పరిచయమయ్యేది దేవుడు మీ ఫ్రెండ్స్ అట్లనే దేవుడు కూడ మనని చూజ్ చేసుకుంటడు మనం దేవుని చూస్ చేసుకోం
కె
అట్ల
అంటె మీరు టెంపుల్స్ కె తర మరి
ఆ అవునండి డైలి అంటె ఏం పోను ఆ ము వీక్లీ వీక్లీ వెళ్డానికి ట్రై చేస్తా ఇస్కాన్ కి
ఓకె మల్లి ఈ సండే వెళ్తున్నారా మీరు
ఆ వెళ్తున్నాను ఈ సండే ఏకాదశి ఉంది కదా అందుకె ఎళ్తున్నాను రేపు టే ఉంది ఏకాదష్ యతే రేపు సండే కదా
ఓకె అంటే అక్కడ మంచి జరుగుతదా
అవునండి మంచి జరుగుతాది
ఆహా అంటే ఎక్కువ క్రౌడ్ ఉంటదా పీపుల్స్
ఆ మరీ అంత ఏం ఉండదు ప్ర పీస్ఫుల్గుంటదన్నమాట
ఓకే అంటే మంచి ఎక్కడ ప్లేస్ అది
అదే అక్ హైదరాబాద్ లో ఉంటాది
హైదే మాట్లేనా మీరెట్లెళ్తారు మరి
మూ నూ బస్కెళ్ తాను అవిరికాడ ఉంది కదా
ఊ ఓకే ఓ అన్ టే ఒకారేనా
ఆ నేను ఒక్కోదాన్ని ఒక సిస్టర్ వస్తాన్నది పాత పిఎస్సి లో ఉంటది అశ్విని అని సో తన తాను నేను ఇద్దరం కలిసి వెళ్ తం వరకు
ఓకె ఇద్దరు కలిసి వెళ్తారేమో
అవును
మార్నింగ్ ఎ వెళ్తారా మీరు
ఆ మార్నింగె నైన్ ఓ క్లాక్ వెళ్ళి మళ్ళీ వన్ కి అయిపోతది అక్కడ స్వీట్ తినేస్తా సో వన్ కి స్టార్ట్ అయితం అక్కడికి అక్కడ నుంచి
ఓకె అంటె అంటె ఏమైనా పెడతారా తినడానికి భోజనలన్నా ఏమైన సంథింగ్
ప్రసాదం ఇస్తుండచ్చు మేబి
అన్నదానం ఏం చేయరేమో
ఏమో అంత కరెక్ట్ గ తెలీదు మ
అంటె అక్కడికి వెళ్ళినంక తెలుస్తదేమో
అవును
హ్మ్మ్
ఆ ఇంకా చెప్పండి ఇంకా ఏంటి విశేషాలు
ఆ మీ ఎక్కడ ఉంటారు మీరు
ఆ మేము చెప్పాను కదా ఊకూకే ఎందుకు అడుగుతుంది అది ఈ క్వశ్చన్ నీ మేము హైదరాబాద్ లో ఉంటాం
ఓకే
ఓకే ఇప్పుడు నేను మీకు ఇంకా ఒక క్వశ్చన్ అడగాల
ఒక్కటే క్వశ్చన్ అడగండి
ఓకే ఇప్పుడు మీకు ప్రజెంట్ ఏమ ఏమేం ఆపర్చునిటీస్ ఉన్నాయి నువ్వు ఎందుకు ఏ ఏమేమి మిస్ అ అవుతున్నావు
ఏమేం మిస్ అవుతున్నానా
అవును
అంటే జాబ్వి ఉన్నాయి
ఓకే
బట్ నాకు వెళ్ళలి అని లేదు
ఎందుకలా
అంటే అక్కడ వర్క్ మంచిిన ఉంటది కానీ డ్రెస్సింగ్ స్టైల్ మళ్ళీ ఆ కస్టమర్స్ కి రిసీవ్ చేయడం అవి ఎప్పడం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అది నచ్చదు
ఓకే కొంచెం ఎలా మాట్లాడాల మీరు
ఓ ఓకే అలా నచ్చదు నాకు
నీ వాయిస్ రీసౌండ్ వస్తుంద అనమాట అందుకే అంటున్నాను
ఓకే చెప్పండి
అయితే ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు నీకు ప్రజెంట్ నీ హ్యాండ్లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏదేది మిస్ అవుతున్నావు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు మనకి ఆపర్చునిటీస్ మనకి దే పర్సనల్ గా హెల్ప్ చేయాలి మనస్ స్కిల్ మన గ్రోత్కి హెల్ప్ చేసే స్కిల్స్ అనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యూట్యూబ్ అనుకో యూట్యూబ్ ఉంది ఆన్లైన్ లో యూట్యూబ్ ను ను యూజ చేసుకుంటున్నావ
పే సేమీను
ఆ యూట్యూబ్ లో ఎన్ని విశేషాలు ఉంటాయి చాలా ఉంటాయి కమ్యూనికేషన్ ఇన్ ఇ ఉంటది పోతేన్
చి అంత టైమ్ ఉండదిఇగానా చూశా టైం
ఓకే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా అండి
ఇన్స్టాగ్రామ్ అది కూడా నై జాబ్క
ఇనిపించట్లేదు, హలో హలో హలో ఏమైంది మళ్ళీ నీ వాయిస్ కి